హాయ్ అండి
హాయ్ అండి బాగున్నారా
ఆ బాగున్నా అండి మీరేలా ఉన్నారు
బాగున్నానండి ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి ఖాళీగానే ఉన్నాను చెప్ప మీరే అండి
నేనా అండి ఫోన్ ఇప్పుడే ఓపెన్ చేసి ఆ ఇన్స్టాలో రోల్ స్క్రీ గ్లాస్ రోల్ చేస్తూ కూర్చున్నానండి
అవునా మీరు ఇన్స్టా క్లో స్క్రోల్ చేస్తూ ఉంటారు యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ ఉంటారు అని అని చెప్తారు కదా సో మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ అనేటివి ఎలాంటి వీడియోస్ వస్తాయింటంటే ఫుడ్ వీడియోసా లేదంటే షార్ట్సా లేదంటే డ్రామాస్ స మూవీస షార్ట్సా అలాంటివి ఏమనా వస్తాయా
నా మొబైల్ ఇన్స్టా ఫీల్ లో ఆ ఫిఫ్టీ పర్సెంట్ డ్రామాస్ ఉంటయి ఫోర్టీ పర్సెంట్ ఫుడ్ థ్రిల్స్ ఉంటాయి ఆ టెన్ పర్సెంట్ కామ్డీ రీల్స్ ఉంటాయండి
హహ
ఆ సారీ సారీ సారీ సారీ రాంగ్ చెప్పా నా నా ఇన్స్టా ఫీడ్ లో థర్టీ పర్సెంట్ డ్రామాస్ ఉంటాయి థర్టీ పర్సెంట్ ఫార్ ర్టీ పర్సెంట్ ఆ క్రికెట్ ఉంటాయ్ క్రికెట్ మోస్ట్ ఇంపార్టెంట్ మర్చిపోయా ఇంకా ఇంకా తర్టీ సెంట్లో ట్వంటీ పర్సెంట్ ఫుడ్ ఉంటే ఇంకా టెన్ పర్సెంట్ ఏదో పిచ్చి పిచ్చి వచ్చుంటాయి
అహ అయ్యోయ్యో నా ర నా ఫీడ్ లో వచ్చేసి అన్ని ఫుడ్ వీడియోస్ే ఉంటాయి నేను ఆల్మోస్ట్ ఫుడ్ వీడియోస్ే చూస్తా
మీరు వండుతారా అండి కుక్ చేయగలుగుతారా
అవునవునండి నే నేను కుక్ చేస్తాను కానీ నేను చేస్తే ఎవరు తినరు
అది కుక్ చేయడం అనరండి అప్ ప్పుడు హాస్పిటల్ పాలు
అంటే అమ్మా చేసినందుకైనా ఒక స్పూన్ పెట్టుకుంటదేమో కానీ డాడీ అట్లా కాదు వద్దు వద్దులే నాకెందుకు అంత అద్భుతమైన ఫుడ్ వద్ వద్దు నేను
అంటే రేపుొద్దున కాదండి అంటే రేపుొద్దున పని కెల్ళాలికదా అందుకని చేప్పి ముందు జాగ్రత్త ముందు జాగ్రత్త అండి
అది కూడా నిజమే అండి ఆ అమ్మా అమ్మా ఎట్లా చేసినా తింటారు అనమాట కానీ నేను చేస్తే అసలు తిననే తిన్నరు చాలా నమ్మకం అని నాకు ముక్కుమీద నా కుకింగ్ మీద
మీరు ఇన్స్టాలో ఫీడ్స్ వస్తాయంటారు కదా దాన్ని చూసి ట్రై చేయకూడదా అంటే అట్లా ట్రై చేయడం వల్లన అట్లా వచ్చేది మీకు
అంటే ఫుడ్ వీడియోస్ అంటే వండడం వండినిదివి కాదండి అంటే తినేటివి అనమాట తినేటివి ఆ వంట చేసేటివి కొన్ని కొన్ని వస్తాండి టెన్ పర్సెంట్ అంతే అన్ని మోమోస్ తినేవి అండ్ ఐస్ క్రీమ్ త్రీ బైడ్స్ లో ఐస్ క్రీమ్ తింటారు అని వస్తది కదా
అవును అవును ఈ మ కూ అది ఎక్కువ ఫేమస్ అవుతుంది
అంతా మీకొక ఛాలెంజ్ పెడతాము ఫుడ్ ఛాలెంజ్ అని చెప్పేసి ఎన్ని పూరీస్ తింటారు వన్ పూరికి ఫిఫ్టీ రూపీస్ ఇస్తాము అన్నట్టు ఛాలెంజ్ ఉంటాది కదా అలాంటివి అలాంటి వచ్చినప్పుడు నాకు కూడా ఒక ఛాలెంజ్ చూస్తే బాగుంటాది కదా పానీపూరి కానీ ఏదో ఒకటి అన్నట్టు అనిపిస్తుంది అన్న మాట
మీరు తింటారా అండి ఫుడ్ని బాగా ఇష్టంగా
నాకు ఫేవరెట్ ఫుడ్ పానీపూరి ఇష్టంగా బాగా తింటా
ఇ
కానీ థర్టీ రూపీస్ కి సిక్స్ పూరీస్ కూడా సరిగ్గా రావు అందుకే బాధ అనిపిస్తుంది పెట్టాలంటే
నిజమేనండి ఆ మా ఊర్లో అయితే టెన్ రూపీస్ కి ఫైవ్ వస్తాయి తెలుసా టెన్కి ఫైవ్ పూరిస్ వస్తాయి
నేను రీసెంట్గా అంటే ఒక డిసెంబర్ లో అన్న మాట డిసెం డిసెంబర్ లోనే వెళ్ళాను ఫ్రెండు ఊరికి తను కూడా సేమ్ తిన్ ఇప్పించిందనమాట పానీపూరి మసాలా పూరి కూడా తిన్నాము ధై పురి దహి పూరి తి న్నాము సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్ టేస్ట్ అండ్ అమౌంట్కి సూపర్ చాలా బాగా అనిపించింది నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది
మా ఊర్లో కూడా సేమ్ అండి వర్త్ అమౌంట్ కి వర్త్
ఆ ఇంకా తినాలనిపించింది కానీ ఎందుకులే అన్నట్టు ఇంకా టైమ్ అయిపోతున్నానా ఇంకా బస్సు లేట్ అయిపోతుది అన్నట్టు ఇంక వెళ్ళిపోయాం అన్న మాట
అయ్యో తినాల్సింది అండి ఎందుకు చెప్పండి మన మనకి ఎప్పుడైనా కళ్ళకి ఇష్టంగా దొరికితే ఫస్ట్ అది తినేయాలి తర్వాత మిగతావనన్ని చూసుకోవాలి
ఆ అంటే నా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి మా ఊరికి చాలా డిఫరెన్స్ చాలా డిస్టెన్స్ ఉంటదండి అంటే ఒక ఫిఫ్టీ టూ అంటే ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుందండి
ఓకే
ఆ అట్లా అది గుడా బస్ దొరకడం చాలా కష్టం అన్న మాట ఫైవ్ దాటితే బస్ దొరకడం కష్టం అవుతుంది సో అందుకు ఇంకా ఎళ్ళిపోయాం లేకకుంటే ఇంకా టూ ప్లేట్స్ లాగిచ్చేస్తుంటి ఎంత బాగున్నాయ్ తెలుసా చాలా అంటే చాలా బావున్నాయ్
ఈసారి వెళ్ళండి ఈసారి వెళ్ళిన తర్వాత మొత్తం బండి బండినే తీసుకొని తినండిగా
చెప్తూ ఉంటుందండి మా ఊర్లో బావుంటది అది అని చెప్పి సరలే ఏముంటది అని అనుకున్నా కానీ ఎళ్ళి టేస్ట్ చేసిన తర్వాత అమౌంట్కి కానీ వర్తబుల్ చాలా అండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్ చాల చాలా అంటే చాలా టేస్ట్గా ఉండ అసలు చెప్పడానికి నోరు ఉరిపోతుంది ఇప్పుడు నాకు పానీ పూరీ తినాలనిపిస్తుంది
హా హా హా
ఆ
ఇంకా ఇంకా ఏ ఫుడ్ అంటే ఇష్టం అండి పనీపూరి కాకోకుండా
నేను అ పాని పూరి ఎక్కువ తింటాను ఆ మోస్ట్ ఆఫ్ దట్ అదే తింటానండి ఇంకా వేరేది ఏమి అనంటే మోమోస్ తింటానండి
అవునా మీరు కూడా మమ్మూస్ తింటారా మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి ఉందండీ ఆ అమ్మాయి అయితే ఎప్పుడు చూడండి మోమోస్ మోమోస్ బయటకి వెళ్దామా మోమోస్ తిందాం ఆ వర్షం పడుతుంది మోమోస్ చిన్నాం అ నాక్ అర్థం కాదండి ఎందు టేస్టీ ఏది నేను ఎప్పుడు ట్రై చేసను అంటే ఐ మీన్ మా ఫ్రెండే అమ్మాయి ఇచ్చింది ఒకటి ట్రై చేశాను నాకు ఈ ఫస్ట్ కాని తిపించినప్పుడు అట్లా అనిపిలేదు సెకండ్ టైమ్ మా అమ్మాయి మళ్ళ వచ్చిందనమాట తెచ్చుకున్నప్పుడు సెకండ్ టైమ్ కే ఇంక న లేదు అండి నచ్చలేదు ఎందుకో
అవునా దాంట్లో స్టీమ్ ఉంటాయి ఫ్రైడ్ ఉంటాయి ఆ పన్నీర్ మోమోస్ ఉంటాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్
ఫ్రెండ్ ఎప్పుడు చీమ్ చికెన్ మమోస్ తెచ్చుకుంటాడు
ఆ ఒకసారి స్ప్రైడ్ గుడ బాగుంట ఫ్రైడ్ కూడా ట్రై చేసి ఇంకా చాలా బావుంట ఎందుకంటే మసాలా వేస్తారు అనమాట ఫ్రైడ్ లో
ఓకే నాకి ఆ స్మెల్ గుడ నచ్చడం లేదు ండి ఏమో మో స్టికా అన్ మా ఫ్రెండ్ బాగా తింటుంది
చాలా దాంట్లోకి మయనీస్ ఉంటది అబ్బా ద్ ఇంక చెప్తే ఇం ఇంకా తినాల అనిపిస్తుంది అనమాట కానీ ఇప్పుడు ఆ గ్యాస్ షార్టేజ్ వల్ల ఇంకా చాలా ఎక్కువ అయిపోయినాయి రేట్ల అన్నిీ గోబి దగ్గర ఫిఫ్ ఫటీ ఉండే సిక్స్టీ అయిపోయా ఫార్టీ ఉండేది ఫిఫ్ టీ వచ్చింది ఇంకా బిర్యానీ దగ్గర హండ్రెడ్ ఉండేది వన్ ట్వంటీకి వచ్చింది మోమోస్ దగ్గర సెవెంటీ ఉండేది ఎయిటీకి వచ్ వచ్చింది
రీసెంట్ గా మేము బిర్యానీ తెచ్చుకున్నామా హండ్రెడ్ ఏ కదా బిర్యానీ వన్ వన్ ట్వంటీ చాలా బాగా చేసింది అప్పుడే నేను మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉంది నచ్చు మేము నడుచ్చుకుంటే వస్తుంటే అన్ని చూస్తా ఉంటామా రేట్ సి ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయని అమ్మాయి ఏమని తె తెలుస అండి అన్ని మారుతున్నాయి మన బతు కులు తప్ప అనీ
కరెక్ట్గా చెప్పిందండి ఎవరా అమ్మాయి
అన్ని అమౌంట్ పెంచుకుంటూ వెళ్తున్నారు కదా అన్ని చేంజ్ అవుతున్నాయి మన బ్రతుకులు తప్ప అని అండడి అసలకి నాకి నవ్వు ఆ అగలేదు ఆ టైమ్ లో ఎంత స్పొటానియస్ గా వచ్చిందో అది
అవునండి ఇంకా ఆ ఇంతకు ముందు వన్ టెన్ రూపీసే ఉన్నాయండి మేము ఉన్న ప్లేస్ లో ఇప్పుడు వన్ ట్వంటీ పెట్టారు
ఇదా అండి బిర్యానీ యా
ఆ
నేన్ తీసుకున్నప్పుడు హండ్రెడ్ ఉన్నాయండి మా ప్లేస్ లో ఇప్పుడు వన్ ట్వంటీకి వచ్చింది
ఆ అన్ని కాస్ట్ అయిపోయి ఇంగ పానీపూరి అంటే ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి పానీపూరి
ఫార్టీ ఫైవ్! ఆ మా ఊర్లో మేము ఫోర్ ప్లేట్స్ తింటామండి ఫార్టీ పైకి
ఆ ఫార్టీ ఫైవ్ పార్ట్స్ ఫిఫ్టీ రూపీస్ పార్ట్సాల్ అనుకుంటా క్లారిటీ గా తెలీదు ఫార్టీ రూపీస్ ఏమో అన్ని ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ థర్టీ లోపల ఏంటివి లేవండి
అంతే అండి మీరు సిటీలో ఉన్నట్లు ఉన్నారు సిటీ లో ఎక్కువ అలాగే ఉంటాయి రేట్స్
మొన్న రీసెంట్ గా వర్షం పడింటే మేమున్న ప్లేస్ లో ఎందుకో బజ్జీలు తినాలనిపిస్ స్తుంది అని అంటే నేను నా ఫ్రెండ్ ఏళ్లొచ్చాము అప్పుడు చూసామండి అన్ని ఏంటిది మహా మసాలా పూరి దయి పూరి అన్ని ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉన్నాయి ఇంగ ఫుల్ షాక్ అయిపోయాను ఇంకేం వద్దులే తీసుకుందాం అని అనుకున్నాము బట్ అయ్యో వద్దమ్మా ఈ రేట్లు చూస్తే అంతే ఇంకా అన్నట్టు ఇంకా తీసుకోలేదు ఆ ఫార్టీ ఫైవ్ రూపీస్ పెట్టి సిక్స్ పూరీస్ తినాలి అంతే
ఓకే
అందుకు ఇంక తినలేదు
రీసెంట్ టైమ్ లో వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి మనకి ఇదిలా హాట్ హాట్ గా ఎక్కువ తినాల అనిపిస్తుంది సారీ క్రేవింగ్స్ అనేటివి అవుతాయి అన్నమాట బజ్జీల్ తినాలి బోండాల్ తినాలి బిర్యానీ తినాలి అలా
అవునండి స్పైసీగా ఏదైనా తినాలి అని అనిపిస్తుంది మళ్ళీ మనకే కడుపు మంట లేస్తుంది
అని దాని అందేకా కొనావ్ వార్తే తు ఓకే కానీ అమౌంట్ కి ఫుడ్ కి వర్త్ ఉంటే ఓకే కానీ వర్త లేకపోతే చాలా బాదేస్ తది
అవునండి ఈసారి ఎప్పుడనా ఇంటికి వెళ్తే నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పానీపూరి తినాలండి ట్రై చేయాలి అండ్ వళ మమ్మీ బడ్ సబ్జీలు అవన్నీ బాగా వేస్తుంది అని విన్నాను సో ఆ ఇడ్లీ ఏదైనా టిఫిన్స్ కానీ దోస్ ఇంత బాగేస్తుంది అని పూరీస్ కానీ ఆ ఒకసారి అవి కూడా ట్రై చేయాలని నేను అనుకుంటున్నాను
ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి మనం ఫుడ్ బాగా ఏమంటారు ఎక్కడికి వెళ్ళిన ఫుడ్ అనేది అన్ని ట్రై చేయాలి
అవునండి కానీ నేను ఏళ్ళినప్పుడు అయితే ఆంటీ లేకుండే చర్చికి వెళ్ళారు అని నాకు గుర్ తు ఆ పాని పూరి ఉంటే తను పాని పూరి తీస్ పానీపూరికి తీసుకెళ్ళింది
ఓకే టీ కానీ కాఫీ కానీ ఏం తగలేదా అండీ
నేను బూస్ తాగిననండి
బూస్ట్ తగినర అండి
బూష్ట్
ఓకే
పాలు తాగిన బూస్ట్ తగిన న ఆ అవునండి నా ఫ్రెండ్ చేస్తుంది నా ఫ్రెండ్ ఫుడ్ బాగా చేస్తుందిండి పని కూడా బాగా చేస్తుంది ఇంట్లో కూడా అంతే చాలా బాగా చేసేది అంటే తన అలాగా నేను పని చేసినానంటే ఖచ్చితంగా నేను అంతే ఇంకా ఆ రోజు అయిపోతాన అనమాట అంత పని చేస్తది
సరే ఏంటండీ అయితే మీరు కూడా చాలా గ్రేట్ లే అండి అంటే మీరు చెప్తున్నారు కదా మీ మీ మీకి పని చేయడానికి వాళ్ళు స్కోప్ ఇవ్వడం లేదు కానీ పని చేస్తే మీరు మీరు కూడా గ్రేట్ ఓకే అండి అయితే
ఆ అండి
ఓకె ఓకే అండి
సరే అండి
బాయ్ అండి బాయ్